ఆ చెప్పురా
ఆ అక్క ఏం చేస్తురు అక్క
ఏం లే ఆలోచిస్తున్నా రేపు ఏ టైంకి వెళ్దామా ఎట్లుందని ఆలోచిస్తున్నా
రేపు మార్నింగ్ ఎళ్లక్క అదే బెటరుంటాది
అదే ఆలోచిస్తున్నా కాని అన్నా ఏటో పోదాం వాళ్ళ ఫ్రెండ్ కలిసేది ఉందంట అటుపోయింతర్వాత తర్వాత మనం కలిసినాక లెవెన్ థర్టీకి అట్లా వెళ్దులే అని అంటుండు
మళ్ళీ లెవెన్ థర్టీకి అయితే ఇంటి కొచ్చే లోపు అసలు ఆగం ఐతావ్ అక్క
కానీ కొంచెం మళ్ళీ ఇంపార్టెంట్ అట కంపల్సరీ చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నాను అప్పటి నుంచి ఊరికి వెళ్తున్నా అటు వెళ్తున్నా ఇటు వెళ్తున్నా
సరే మరి ఏళ్ళు ఇగ
ఏ కలిసి వెళ్తా ఏం కాదు ఇగ మల్ల పొద్దున పోయి మాత్రం ఏం చేసేది ఏం లేదుకని ఒక ఎండకే భయపడ డాల్సి వస్తుంది అంతే
ఎండకే భయపడాసివస్తుంది ఇక పోలే అక్క మీది మళ్ళీ చాలా రోజుల తర్వాతకు పోయి ఇప్పుడు కూడా పోలేకపోతె ఇగ పోదెప్పుడు
అందుకే మళ్ళీ ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అ అదే కలిసి కొసేపు ఉండి పోతే అయిపోతది గా కాకపోతే మూడు గంటలకి ఎక్కినాా పోతా అక్కడికి ఇంటికి
అయితే మార్నింగ్ టైంలో లోనే వెళ్ళాలి అయితే ఈవెనింగ్ టైమ్ లోనే వెళ్ళాలి
అందుకే చూస్తున్న
వంట చేసినవా అక్క
చేయలేదు ఇంకా
అవునా నేను ఇపుడె
అవునా ఏం పెట్టిరు డిన్నర్ల
డిన్నర్లో గొంగుర పచ్చడ చాల ఇష్టం అది ఎందుకొ బా దిన్న
ఏ గోంగుర పచ్చడ మంచ అయిందా గొంగూర పచ్చడి మంచి గుదిరిందా అంటున్న
ఆ మంచి గుదిరిందిక్క బా చేసిరు వాళు చింతపండేశిర్రో దెలవదు కనీ బాగ పుల్ల పుల్లగ తీయగా మంచి ఉంది పోప్ గింజ లేసి నాకు పోప్ గింజ ఎల్ల నైన సరే పోపు గిజ లే చాలా ఇష్టం
నాక్ గూడా పోపు గింజలంటే చాల ఇష్టం ఆ పోపు గింజలే ఇంకా మినన్నపప్పు చెనగగప క చాలా ఇష్టం
అట్లేదన్న దీంటంటే ఆ పట్కులు నోటి ధగలాలే మొత్తం అరిగిపోకుంట
నువ్వు అబ్జర్వ్ చేసినావా మా అమ్మ ఆవాలలో పోపు గింజల్లో ఉండే ఆవాళ్ళన్నీ పల్లానికి డెకరేషన్ చేసినట్టే ఏరి పెడతది మొత్తం
అవునక్క అసలు అందుల నేను గూడ ఆవాలు ఎక్కువ తినలేగాని పోపు గింజలు అయితే మొత్తం ఫుల్ ఆవాలూ అట్లని ఇది ఏర్ పెట్ట నేనేమి తింటా బానే
నేను కొన్ సగం ఎరుతా సగం ఇగ ఎరలేని తింటా స గుర్తొ
బయిటి కనపడ్డయ్ పెద్ద కనిపి నా కంటి కనపడుత తీసేస్తా లేదంటే ఇగా
నా కంటిక్ బడ్డ కనవ నగూడా ఒఓసారి తియ్యాలని గుర్తొస్తే తీస్తా, లేదంటే ఇగ అట్లనే దింట ఎవరన్ మాట్లాడుకుంట దిన్. టే గ అంత గుర్తు రాదు
ఆ అవునక్క మాట్లాడుకుండ తింటే బాన్ ఎవైనా సరే మాట్లాడుకుంట తింటే ఎ పని అయిన సరే
అంటే అ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగ ఉంటది మూలు
ఒక త్రీ డేస్ నుంచి అనుకుంట నాకు బిర్యానీ
ఏమని బిరియానీ తినాలనా తినకపోయినావ్ మరి రేప్ సండే గదా
రేపు అదే ట్రై చేస్ అంటే మా వాళ్ళ అందరం కలిసి బయటికి ఎక్కడికన్నా వెళ్దామ మూవికన్నా మూవి నుంచీ మే బి టైం సెట్ ఐతే తినేసొస్త లేదు అంటే జస్ట్ ఇదే
ఎల్లి ట్రై ఏయండి మంచిది
చెయ్యాలక్ ఇక్కన్నే చాలా హోటల్స్ ఉన్నాయి ఇక్కడ ప క్కన్నే ఉంది మా హాస్టల్ పక్కకే ఉండిద్ది ఆయన గూడా తింట లేదు
మీ హస్టల్ పక్కన గూడ పడ్డద కొత్తగ
అంటే హాస్టల్ పక్కన అంటే పక్కన గాదు ఇ ఈ పక్క కాలనీ అంటే ఎదురుంగ కాలనీ షాప్స్ అక్కడా రోడ్ మీద చాలా అర్ క్లోజ్ చేసారు కూలగొట్టేసిరు అవి అక్కడ కొత్తగా కా కొత్త కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుందనీ ఆడ ఉన్న షాప్స్ అన్నీ రోడ్ సైడ్ ఉన్నది సైడ్ తని తీసేసినా
అయ్యో పాపం మరి ఇప్పుడు వాళ్ళు వేరే దగ్గరికి ఎళ్ళిపోయినరా
అక్కడున్న కొందరు షాపోల్లేం మా కాలనీకి ఒచ్చేది ఇట్ల మా సైడ్ కి కొన్ని ఖాళీ ఉంటే పైన కింద సెట్ అయిపోయిర్ షాప్స్ వాళ్ళు
అక్కడ సరిగ్గా స్పేసే ఉండదు కదా ఎట్లున్నరు మరి
ఇక అడ్జస్ట్ అయినామ్ మొత్తానికే దూరం పోలేదు కదా చిన్న రూమే ఉండే కదాఅది నేను కూడా చూసిన
ఆ మీరు సార్ వాళ్ళు ఇట్లా వచ్చిర్రా అటు ఏటో వెళ్లిర్రన్నవ్ కదా ఎవరో మేరేజో ఫంక్షన్కో
ఏమో అక్క ఇంత వరకు అయితే ఏమో ఈవినింగ్ కూడా కనపడలేదు ఎవ్వరు
ఇది చేస్తారు ఒక్కొరుక్కొక్కరు అంటే ఇగ వాళ్ళకి మాత్రం టైం దొరకదు ఈ టైమ్ లోనే కదా
ఆ ఎన్ని రోజుల తర్వాత ఈ ఒక్క
అందుకే ఎంజాయ్ చేస్తున్నట్టున్నది
సార్ పెళ్ళి ఇంత తొందర అయితే అనుకోలేదు
ఏ తప్ప ఇంత తొందర ఏముంది ఇగ ఎవరికి కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అంటార్రు కదా
ఆ అంతే చెప్పిర్రు సారు ఇక్కడ వచ్చిన కానించి చెప్తుారు నాది ఇంకో వన్ మంత్ లో పెళ్ళున్ది వన్ మంత్ లో పెళ్ళు న్ద్ అని నార్మల్గా చెప్తానేమో అనుకోన్న ఎందుకంటే సార్ అక్క టూ డేస్ ఎల్లుండి పెళ్లి అని అనంటే పోయిండు కనీసం ఒక మూడు రోజుల ముందు కూడా పోలేదు
ఎందుకు సామ్రా సార్ అంతా గ్లామరస్గా ఉంటాడా ఏ
మాసార్ బాగుంటడక్కా
అహా ఏ అందుకే ఎప్పుడైనా ఎప్పుడు పోయినా ఏమి ఉండదులే మన ఫేస్ ఎట్లాగో మంచి ఉంటది అనుకున్నాడేమో సార్
అట్లనే అనుకుంటాండు కానీ ఇక్కడ కాదు వాళ్ళు దూరం కదా పో మళ్లీ రారాదు కదా మలానా అసలు మస్తు చాలా దూరం ఉంటుంది
అవును సార్ ది లవ్ మ్యారేజ్ అంటనా అరేంజ్ మ్యారేజ
మాకు మాకైతే ఏం చెప్పలేదు మ్యారేజ్ అని చెప్ ఎవడు నచ్చిన ఉంటడు సార్
మ్యారేజ్ తర్వాత ఒక వన్ వీక్ వరకు రానన్నడ
ఏం లేదు మ్యారేజ్ తర్వాత త్రీ డేస్ కొత్తా అన్ చెప్పాడు
అంత తొందర వస్తుండ
అని మాకు చెప్పిండు మరి ఎన్ని తీసుకున్నాడో మాక్ తెలీదు ఏమో అక్క నా కూడా అదే అనిపిస్తుంది ఇంత తొందరగా ఎందుకు వస్తారు సార్ అయినా పోవడం కూడా గంత టూ డేస్ ముందే పోయిండు అసలు
అయితే పెళ్ళైన తర్వాత వేరేగా అంటే అవి ఇవి కార్యక్రమాలు ఉంటాయి కదా వాటి కోసం అని చెప్పేసి
పెళ్లికి ముందు తక్కువ తీస్
పెళ్లికి ముందు తక్కువ తీసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా తీసుకుంటాడని నా ఎక్స్పెక్టేషన్ మేబీ అన్న కూడా అప్పుడు అట్లనే తీసుకున్నడు పెళ్లికి ముందు తక్కువ వాడేసేసుకొని పెళ్లి తర్వాత ఎక్కువ
ఆ పెళ్లి కంటే ముందు పెళ్లి తర్వాతనే ఎక్కువ ఉంటాయిగ
ఆ అదే వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళాలి వా ఇటు రావాలి అటు పోవాలి
పూజలు చేపియాలీ గుళ్లకు కెళ్ళాలి
ఆ వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఏమన్నా మొక్కులు ఉంటే అటు వెళ్ళాలి
పెళ్ళి అయిందాకైన జేస్ ఏ మొక్కున్నట్టు అందుకే తీర్చిన ఆ అక్క ఆ నేను నాకు తెలిసి అయితే మొక్సుకోలేదు నా పేరు మీద కూడా మొసుకొని ఉన్నారు వాటి మా పేరు
ల్ికొంచం చెగా చెల్
నీ నీ వాయిస్ అర్ధం కావట్లే కట్ అయితుంది నాకు
సిగ్నల్ లేదమ్మా ఇప్పుడు ఏ అనిపిస్తుందా
అర్ధంగాలే ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఇప్పటి దాకా కొంచెం చిన్నగా మాట్లాడినాం
ఆహా ఏం లే అక్క ఇక్కడ మ చిలద
నా రూమ్ లో ఉ ను
టెర్రస్ పైన ఉన్నా అక
అందుకే కొంచెం సిగ్నల్ ఎక్కువ రావట్లేదు
ఆ
చాలా మంది ఇప్పుడు ఫోన్లు మాట్లాడుకుంటూనే ఉంటారు కదా
ఆ అ అందరు ఇక్కడనే మాట్లాడుకుంటారు అసలు ఆల్మోస్ట్ ఈ ఈ టైమ్ అయిందంటే సార్ అందరు పైకిపోస్తారు బాన్ చేస్తారు కింద ఎట్లాగో ఉండనివ్వరుగా
ఇంకా ఈ టైమ్ లో సమ్మర్ కాబట్టి రూమ్లు అస్సలే ఉండాలని పరు ఎవ్వరికి
ఆ ఏమన్నంత పై కోసం మాట్లాడుతా ఉంటారు ఎందుకంటే కొంచెం పై కోసం కొంచెం చల్ల గాలి వసిన ఫీల్ అనిపిస్తుంది అదే రూమ్ లో ఉంటే అదే వేడి గాలి ఏదో భూ తెసి పెట్టిన తదో కూర్చ
అవును సై టైంలా ఇంకా అసలు ఊళ్ళలో ఉండాలంటే ఉండలే
ఊర్లల్లో అయినా పర్లేదు అక్క బయట మంచిగా చెట్లుంటాయి చెకింద చెట్టు కింద మంచు వేసుకొని పడుకుంటే బ్రహ్మాండ
ఏం చెట్లు రా ఏ మదల చెట్లు కూడా కట్ చేస్తున్నారు ఊర్లలో కూడా
అవునా ఊర్లు ఊర్లు కూడా ఏమనుకుంటారనే మేము కూడా డెవలప్ అవుతు పో అనుకుంటు న ఇ లు నళ్ళకి ఏమనిపిస్తుంది ఊర్లోకి పోతూ పోండను
మళ్ళీ ఇంకొక టైం ఉంటాయి సమ్మర్ కాబట్టి కొంచెం ఊర్లలో కరెంట్ తీసేస్తారు ఆఫ్టర్నూన్ టైం అప్పుడప్పుడు అట్లా చాలా ఇబ్బంది అయి వర్లకి
ళ్ళ కనీసం బయటకు వాక్ ఇ నైట్ టైం
ఎంత సేపు అని కూర్చుంటారు కావాల మహా అంటే ఒక గంట కూర్చుంటారు రెండు గంటలు కూర్చుంటారు కదా అంతకంటే ఎక్కువ సేపు కూర్చోలేరు కదా
నైట్ టైమ్ లో బాగానే ఉంటది కదా ఇప్పుడు ఊర్లలో కూడా దోమలు ఎక్కునే ఒకప్పుడు అసలు విలేజెస్లలో దోముల ఉండకపోదు కాక ఊర్ల అసలేమి బైట ఫ్రీగా ఉండదు ఆ ఇంటికెళ్ళిన ఇప్పుడైతే చాలా బయట మంచి మ తెల్లారి ఎవ్వరు లేపిన లేవుపో మొత్తం
మా ఇంట్రీ దగ్గరన అయితే అసలు మాయి మా ఇల్లే లాస్ట్ ఉంటారు కంప్లీట్ గా కాయ అయినా కూడా మేము నేను మా తమ్ముడ అతే అసలు భయపడనే భయపడ మా అమ్మ మామ్మ డాడీ ఇంట్లో పడుకుంటే మేము రామే టెరెస్ మీద పడుకునేది మా పెళ్లి కాక ముందుకు నేను మా తమ్ముడు
ఇద్దరేనాత
ఆ మేమిద్దరమే పైన వాడుకుంటుంటేం
బానే మీ ఒక్కదాన్ని ఎప్పుడు రావాసయం తె లేదు కాని పడుకుండేది నేను ఎవరైనా పడుకుంటే
ఇతరు
అందరు పడు కూడాై కానీ ఏం లేదు ఒకవేళ నార్మల్ గా ఇద్దరిద్దరు ఉంటే పర్లేదు కాని ఎక్క్క మందితో నేను కూడా పడుకోకలేదు